నమస్కార అండి
నమస్కారం అండి
ఎలా ఉన్నారు
మేము బాగున్నాం మీరు బాగున్నారు రా ఏం చేస్తున్నారు
ఏం లేదండి సార్ రాత్రవుతుంది కదండి భోజనం చేశారా
చేశనండి మీరు చేసారా ఏం స్పెషల్ వండుకున్నారు మీరు ఈ నాకు మాది ఎగ్ అండి మాకు చికెన్ ఎగ్ చికెన్ తో సమానం అండి
బాగా తింటాన కొంటారా ఎగ్
చాలా ఇష్టం ఎగ్గు మీకు ఏం కర్రీస్ చాలా ఇష్టం అండి
నేను నాన్ వెజ్ కర్రీ చాలా బాగా తింటా తింటానండి అందులో మటన్ తలకాయ కూర అంటే చాలా ఇష్టం అండి
అవునండి మీరు తినడమేనా చేయడం కూడా ఏమన్నా ఉందా అండి
లేదండి నేను వంటలు చక్కగా చేస్తానండి
అవునా అండి ఇంత చిన్న వయసులోనే మీరు అంత పెద్ద పెద్ద బాధ్యతలు ఎలా తీసుకున్నారండి
అన్ని లాక్ డౌన్ లో నేర్చుకున్నానండి మీరు మీకు వచ్చే వంటలు
లేదండి నాకు వంట చేయాల్సిన అవసరం రాలేదు ఎప్పుడు మా ఇంట్లో అందరు షెఫ్సే మా మమ్మీ చేస్తుంది మా అన్నయ్య తమ్ముడు చేస్తాడు మా అక్క చేస్తుంది అందరు చేస్తారు అందుకని నాకు ఎప్పుడు వంట చేయాల్సిన అవసరం రాలేదండి డోర్ సౌండ్
కానీ మీరు పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వంట చేయాలి కదండి మరి అప్పుడు ఎలా అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు
తప్పదు
నేర్చుకోండి వంట చేస్తే మనం ఒకరి మీద డిపెండ్ కావల్సిన పని ఉండద అండి
అవునండి అదే ఆలోచిస్తున్నారు నేర్చుకుంటా ఎలానైనా కానీ ఎప్పుడు నేర్చుకుంటునో తెలియదండి సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకుంటాను కావచ్చు
మీకే మేము ఉండడము ఉండొచ్చు
నేను ఎగ్ ఎగ్ ఫ్రై ఎగ్ ఆమ్లెట్ ఆ అప్పుడ ఎప్పుడో టమా ఏమంటే టమాటా పప్పు నేర్చుకున్నానండి అంతే మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళా నేర్చుకోలేదు
టమాటా పప్పు ఎలా వండుతారో నాకు చెప్తారా
అంటే అప్పుడు చేశాను కదండి మర్చిపోయాను మీరే చెప్పండి నేను ఒకసారి గుర్తుందో లేదో చెప్తాను
మొదటిగా ఉలిగడ్డలు టమాటా కొత్మీర కల్లెమకు ఇవన్నీ కట్ చేసుకోవాలి
ఓ నైస్ ఇంకా తర్వాత
తర్వాత గిన్నె పెట్టుకొని పొయ్యి మీద పొయ్యి ముట్టించుకొని ఆ నూనె, జీలకర్ర, ఆవాలు, ఉలిగడ్డ, కాలేమకు అవన్నీ బాగా దోరగా వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి గాడ్డ పేస్టి ఇవేసి బాగా కలుపుకొని టమాటలు వేయాలి
అవునా తర్వాత
టమాటాలు బాగా గోలాక పప్పు వేయాలి పప్పు వేసి పప్పులో కొన్ని నీళ్లు పోస్ పోయాలి నీళ్ళు పోసి కొంచెం ఉడికాక సగం ఉడికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పప్పు ఉడికినాక కారం ఉప్పు వేసి ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అయినాక ఆఫ్ వేసుకోవాలి ఆఫ్ వేసుకునే ముందు లైట్గా మసాలా లా ఏమైనా ఉంటే ధనియాల పొడి అట్లావి ఏమైనా వేసుకొని ఆఫ్ వేయాలండి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మన టమాటా పప్పు రెడీ మీకు అలా వీలులేక కపోతే డైరెక్ట్ గా కుక్కర్ తీసుకోండి
ఓకే అండి మీ చెప్ప కదా
కుక్ కుక్కర్ లో అన్ని వేసేయండి ఇప్పుడు చెప్పిన వస్తువులున్నీ వేసేసి ఒక టూ విజిల్స్ ఉంచుకొని తీసి ఆ పప్పు గుత్తితోనీ మెత్తగా రుబ్బకొని పోపేసుకొని తినండి పప్పు చాలా బాగుంటు ఉంటంది
అవునా అండి ఒక డౌట్ అండి నాకు మకు ఈ పప్పు ఉప్పు కారం ఎంతయ్యాలో ఎలా తెలుస్తుందండి
పప్పు నేను క్వాంటిటీని బట్టి తగినంత అని నాకు అర్థంమవుతుందండి దానికి పర్టికలర్గా ఇంత మెజర్మెంట్స్ అని నాకు ఏం తెలియదండి
అవునా అండి అది ఒక్కటె ప్రాబ్లమ్ అండి నేను వంట నేర్చుకున్నామన్నా ఈ కర్రీకి ఎంత ఉప్పు ఎంతకారం ఇంత మందికి ఎలా ఉండాలో తెలియదండి.
మీరు ఒక రెండు మూడు సార్లు అలో వండి ట్రై వండి చూడండి మీకే అర్థంమవుతుంది ఎంతంత
నాకెవరు లేరు నేర్పించేకి లేదండి నాకు వంటలు మా అక్క నేర్పించట్లేదు మా మమ్మీ నేర్పించట్లేదు
వాళ్ళని ఫస్ట్ మొదటగా మీరు అడిగారా మీకు
అడగలేదండి క అడుగితే కోంటారు మళ్ళ తర్వాత వాళ్ళు నేర్పించరు
నేను మొదటగా మీ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉన్ కనిపిస్తే పిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీ కళ్ళల్లో ఆ ఇంట్రెస్ట్ కనిపియనప్పుడు ఎవరేం ప్రోత్సహిస్తారండి
ఇక కొన్ని కొన్ని నేర్చుకోవాలి కదండి తప్పదు. అలానే నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా పోయిన సమ్మర్ లో. కానీ నేర్పివ్వలేదు అలానే అయిపోయింది సమ్మర్ అంతా. ఈ సమ్మర్ లో ఎట్లీస్ట్ వంట నేర్చుకోవాలని నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాను
నేర్చుకోండి వంట
ఈ సమ్మర్ లో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయండి చాలా చెయ్యాలి చాలా చదవాలి అన్ని భయమేస్తుందండి
అవునా ఏం కాదండి మీరు చేయగలరు నాకు ఆ నమ్మకం ఉంది మీపై మీకు నమ్మకం లేనట్టు ఉంటుంది కానీ
నమ్మకం ఉంది కానీ ధైర్యం లేదండి
అవునా అండి ఏం కాదు మీరా టైంకిి మీరే అన్ని స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తారు మీ యొక్క పనులని.
ఓకే అండి ఇంకా అండి మీరు జాబ్ చేస్తున్నారా ఏమన్నా జాబ్ చేసారా ముందు
నేను ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నానండి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి
కంగ్రాచులేషన్స్ అండి
థ్యాంక్ యూ అండి
మల్లి తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత మీ ప్లాన్స్ ఏంటండి బేబీని చూసుకోవడం ఏమైనా జాబ్ ట్రయిల్ చేస్తారా
లేదండి జాబ్ ట్రయల్స్ చేస్తాను
ఆ మరి బేబీని ఎవరు చూసుకుంటారు ఉంటారండి
కుంటూ ఇటు ట్రయల్స్ చేస్తానండి రెండు కవర్ చేయాలి కదా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటేనే కదండి ఆడదానికైనా ఎవరికైనా ఎవరికైనా వ్యాల్యూ
అవునండి మీరు కరెక్ట్గా చెప్పారు
ఇండిపెండెంట్ గా ఉంటే ఈ సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందండి
సమాజం ఎందుకండి మన ఇంట్లో వాళ్ళు వాళ్ళని చిన్మచూపు చూస్తారు
డి
మీరు చాలా మంచిగా ఇ మోటివేటివ్ గా మాట్లాడుతున్నారండి. మాకు చాలా నచ్చుతుంది మీతో మాట్లాడడం.
నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి మీ కు నేను ఇలా మాట్లాడడం నచ్చుతుంది అంటే నాకు
మీ లాగా నా తో ఎవరిలా మాట్లాడలేదండి ఎప్పుడు
అవునా సరేనండి మీకు పాఠశాల బాగా ఇష్టమా కళాశాల బాగా ఇష్టమా
కళాశాల కంటే ఆ పాఠశాలే చాలా ఇష్టమండి చిన్నప్పుడు ఏమి తెలియని ఏజ్ లోనే చాలా నేర్చుకున్నానండి.
అవునా ఏమేమి అంటే మీకు ఏ పరంగా ఇష్టమండి.
నాకు స్కూ ల్లో ఉన్నప్పుడు చాలా మంది టీచర్స్ చాలా హెల్ప్ చేసే వాళ్ళండి వాళ్లందరికీ నీనంటే చాలా ఇష్టం
ఆహా మీ చదువు అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండే నా
అప్పుడే బాగుండేదండి అప్పుడు అందరికి నేను చాలా ఇష్టం ఉండుండే అందరు నన్ను మంచిగా చూసుకునే వాళ్ళు
ఉమ్
నేను స్కూల్ పీపుల్ లీడర్ అయుండే అప్పుడు
హుహు
నేను స్కూల్ లీ స్కూల్ పీపుల్ లీడర్ అవ్వడం వల్ల అందరు నాకు భయపడేటి వాళ్ళు గర్ల్స్ బాయ్స్ జూనియర్స్ అందరు నా అందరికి ఊర్కే భయపడే వాళ్ళు హలో
మీరు స్కూ ల్లో ఉన్నప్పుడు బాగా మెమోరీస్ క్రెట్ తీసుకున్నారు బాగా ఎంజాయ్ చేశారం తేనా
అవునండి చాలా బాగా గ్రహించారు మీరు మీ పాఠశాల గురించి నాకేమన్నా చెప్తారా.
మా పాఠశాల గురించి చెప్పాలంటే నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ఒకటే పాఠశాలలో చ చదివాను చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు నాకా ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే బాగుండని ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు చాలా గేమ్స్ ఆడేదాన్ని అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం
మరి ఇప్పుడు ఎందుకండి ఏమో అ ట్లేదు
అంటే ఇప్పుడు, ఎందుకు పెద్దగయ్యామనీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని చిన్నప్పుడు, ఆ ఫ్రీడమ్, ఆ ఎంకరేజ్మెంట్, స్టాఫ్ నుండి అదంతా డిఫరెంట్ ఉంటుండ అండి. మా స్కూల్లో నన్ను అందరూ న్యూస్ రీడర్, న్యూస్ రీడర్ అన్ పిల్చేవారండి.
అవునా అండి! నన్ను కూడ అలానె పిలిచేవారు.
అసెంబ్లీలో మన న్యూస్ చదవంది ఆ. ఆ రోజు ప్రేయర్ కాకపోయేదండి.
అ వావ్ నైస్ అండి.
ఇట్లా అందరికి అలా ఎప్పటికి, ఎప్పుడు, కాని అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఫస్ట్ నేను చదవను అని చాలా మొండికేశాను.
తర్వాత మీర్ చదవకపోతే, ఎవరు చదివేవాళ్ళు గాదె
నా ఫేవరెట్ టీచర్ నన్ను బాగ ఎంకరేజ్ చేసి, నాకు స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ట్రై
ఎవరండీ మీ ఫెవరెట్ టీచర్? ఒకసారి చెప్తారా?
మా హింది సార్ అని ఉపేందర్ సర్ అని ఉండేవారండి. వారు నన్ను చాల అన్ అంటే, చాలా విషయాల్లో ఎంకరేజ్ చేసేవారు. ఇటు గేమ్స్ అయినా! స్టడీ అయినా! దేంట్లోనయనా, మ్మ్
జాగ్రత్త అండి మరి, బాయ్.
బాయండి.